హలో
హ్మ్మ్ ఏం చేస్తున్నారు తిన్నారా
హా ఏంలేదు, కుర్చొని ల్యాప్టాప్ లో ఏం మూవీస్ చూద్దామని చూస్తాన్న. మీరు తిన్నారా? మీరు ఏం చేస్తున్నారు?
నేను ఇప్పుడే ఒక మూవీ చూసాను ఎట్లుందక్కా అది లో ఉన్న
ఏం మూవీ చూసారు
నేనా దియా అని ఒక అది కన్నడాలో ఆహా మలయాళం మూవీ అది
ఓ ఆమే ట్రైన్ ని గిట్ల ఎట్ల రైల్వే ట్రాక్ దిగి ఎటో వెళ్లి చనిపో తుందదేనా
ఆ అదే అదే తెల్సా
ఉమ్మ్ ఆ ఒక్క సీనే తెల్సండి అహ హ ఇగదీ ఇన్స్టాలో చూసిన ఎప్పుడో
ఆ చనా సాడెండింగ్ లాస్ట్ లో
ఊ
ఊ చానా ఏడుపొచ్చింది నాకైతే
ఆ అ ఏమో నేనసలు చూడలేదు
మ్మ్మ్ ఫస్ట్ అది కాలేజ్ లో చదువుతున్నప్పుడు వల సినీ ఆ హీరోయిన్ హీరో హీరో వచ్చేసి ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ రీస్ రీసెంట్గా వచ్చింది చూసావా
ఆ
రష్మీ కామందనా
ఆ ఆ
ఆ దాంట్లో ఉన్న హీరో
ఓహో పొడువుగా ఉంటాడు కొంచం
డే వాడే వాడు కొత్త హీరోనేలే ఆ వాడు వాళ్ళిద్దరు ఒకే కాలేజ్ అనమా ఈమోకా బ్రాంచ్ తను ఒక బ్రాంచ్ వాళ్ళకి అంటే ఈమెకి తనంటే ఇష్టం అన్నమాట కానీ ఎప్పుడు చెప్పదు హీరో ఆ హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం
ఆ
అది హీరోయిన్ ఎప్పుడు చెప్పదు ఆ చూస్తా ఉంటుంది అంతే
ఆ
ఆ కొన్ అట్లా చూస్తా ఉంటుంది ఆ హీరోకి డ్రాయింగ్స్ అంటే చాన ఇష్టం అనమాట డ్రాయింగ్స్ బా గీస్తాడు అవి ఆ హీరో అవి నోటీస్ బోర్డు లో అంటే గీస్ టువని నోటీస్ బోర్డు లో పెడతాడనమాట కాలేజ్ లో ఇవన్నీ హీరోయిన్ ఏం చేస్తుంది ఎత్తుకొనివచ్చేస్తుంది అంటే అవి చూసుకుంటా ఉందాము అనేసి సి వా డేమి రోజూ గీస్తాడు కానీ నా బొమ్మలు ఏవీ లేదే అని వాడు వెతుక్కుంటూ ఉంటాడు కానీ ఇది మాత్రం తెచ్చేసుకుంటా ఉంటుంది హిరోయిన్
ఆ అయినా వాడు గీస్ పెడతనే ఉంటాడా రో జు
ఆ గీసి పెడతా ఉంటాడు కానీ తెలిదు వానకి ఎట్లా అయిపో వెళ్ళిపోతున్నాయి ఇవి ఏమి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా డిస్కస్ చేస్తాడు ఏలరా ఏమిరా ఇవి అనేసి మళ్ళా కొన్ని రోజుల కీ అంటే వాళది చిన్న కాలేజ్ అనమాట ఇప్పుడు మీ కాలేజ్ ఎలాగో అట్లుంటుందన్నమాట అం టె వానికి ఫారిన్ లో చదవడానికి అప్ పర్చునిటీ వచ్చింటుంది ఇంకో సంవత్సరం ఆ కాలేజీ వల్ల ఆ వీడు అప్లై చేసుకునింటాడు ఇంకొక సంవత్సరం ఉంటుంది చబ్ ము ఆ సంవత్సరం అయిపోయే లో పో అని అనుకుంటుంది హీరోయిన్ కానీ వీడేం చేస్ తాడు మధ్యలో ఫారిన్ లో చదువుదాంనేసి ఫారెన్ కి వెళ్ళిపోతాడు
ఆ
అది తెలీదు హీరోయిన్ కి
ఆ టైమ్ ఉన్నప్పుడే అదే టై టైమ్ ఉన్నప్పుడే చెప్పేలా
ఉమ్ ఇంకొన్ని రోజళకి ఎట్లా చేస్తుంది చూస్తా ఉంటుంది మాట్లాడదు చస్తుంది ఆ వాడు వస్తున్నాడని తెలిసి తల కిందకి తీంచుకునిస్తుంది భయపడుతుంది వెళ్ళిపోతుంది
ఉమ్
ఉమ్ ఇంకొన్ని రోజులకి కాలేజ్ లో ఎక్కడ చూసినా కనపడాడు అందుకనిేన్ని ఏం చేస్తుంది అంటే వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు ఎవరై ఉంటారు కదా వాళ్ళని పొయి అడుగుతుంది ఆ ఎక్కడ వెళ్ళాడు అంటే ఆ డ్రాయింగ్స్ తీసుకొని పోయి అడుగుతుంది ఈ డ్రాయింగ్స్ గీసిన అతను కనపడ లేదు మీకు ఏమైనా తెలుసా అంటే చెప్తుంది అది ఫారిన్ కి ఫారిన్ లో చా వెళ్దామని వెళ్ళిపోయినాడు అది ఇది అనేసి అప్పుడు అది చానా బాధపడుతుంది అది ఇప్పుడు చానా మిస్ అయితుంది వాన్నీ ఇంకొన్ని రోజుల్లో దానికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదనమాట అంటే ఇనాక్టివ్ గా ఉంటుంది
ఆ ఇంకా అంతేలే ఇంకా ఏం చేస్త స్తున్నా మీ గూడా
ఉ ఇన్యాక్టివ్గా ఉంటుంది
తినండి
ఉ అట్లా ఉండిపోతుంది కొన్ని రోజులకి ఇంగ దానిమీదే ఆ కాలేజీ లో చదువయిపోతుంది ఆ ముంబై లో కుంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అక్కడికి పోయి ఒక జాబ్ చూసుకుంటుంది రోజు వెళతూ ఉంటుంది జాబ్ చేస్ కుంటుంది వచ్చేస్తుంది ఒక రోజు ఏం జరుగుతుందంటే లిఫ్ట్ లో అంటే లిఫ్ట్ ఫ్ట్ క్లోజ్ అవుతా ఉంటుంది వన్స్ అంటే ఒక సిక్ ట్లో వాడిని చూస్తుంది అనమాట అంటే సడన్ గా వాడు లిఫ్ట్ బయట ఉంటాడు
ఆ
అప్పుడు మీ ఆ చూస్తుంది వాడేనేమో అది ఇదని అప్పుడు వాడు మళ్ళ ఓపెన్ చేస్తాడు లిఫ్టుని లిఫ్ట్ లోపలికొస్తాడు అప్పుడు కూడా ఇట్లా ఏంది క్యూరియాసిటీతో చూస్తా ఉంటుంది కానీ చెప్పలేదు కానీ మళ్ళా తెలుసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి ముందరే రూమ్ వానిది
ఆహా ఓహో ముంబైలోనే
ఆ ముంబై లో వాళ్ళున్న ఫ్లాట్ లో ముందర రూమ్ ఉంది వీళ్లది టూ నాట్ వన్ అయితే వాళ్ళది టూ నాట్ టూ
వావ్ వాట్ ఏ కోయిన్సిడెన్స్ ఇవన్నీ మూవీస్ లోనేనే జరిగేది
ఆ అంతే రియల్ లైఫ్ లో జరగవు మళ్ళీ ఒక రోజేమో, ఎట్లా మాట్లాడుకుంటారు అనమాట ఎట్లా మాట్లాడుకుంటారు ఎట్లా మాట్లాడుకుంటారు నాకు గుర్తులేదు అది.
ఉ
ఆ చిన్నగా ఏదో వాడేదో వాడ వాడే ఫస్ట్ స్టార్ట్ చేసేదైతే వాడే అనుకుంట ఆ చేస్తేం దీనికి ఇష్టం ఉంది కాబట్టి ఇది కూడా మాట్లాడ్
ఆ ఈమె ఛాన్స్ కోసం వెతుకుతా అంటు ఎప్పుడెప్పుడు మాట్లాడ్
ఆ ఎప్పుడెప్పుడో మాట్లాడతారని. ఆ మాట్లాడుతుంది అట్లాగ వాడు ముంబై లోనే జాబ్ చేస్తా ఉంటాడు కొంచెం వాడు మార్నింగ్ జాగింగ్ జాగింగ్ కి పోతే ఇది కూడా జాగింగ్ కి పోతుంది వాతో పాటి అంటే జాగింగ్ చేసే అలవాటు ఉందా అని అడు తడు హీరో ఆ అవును ఉంది అంటే దానికి లేదు కానీ ఉంది అని చెప్ తుంది. అట్లు ఉంది అని చెప్ చెప్పి ఇద్దరు జాగింగ్ పోయి కొంచెం అట్లా మాట్లాడుకుంటా ఉంటారు కానీ ఎవరో సడన్ గా హీరోయిని ఇంకో ఆమెతో చూస్తుంది
ఓహో
ఆ అప్పుడు ఇంకా చనా బాద అయిపోతుంది దానికి ఆ ఇంట్లోకి వచ్చి ఆ డ్రాయింగ్స్ పట్టి కాని ఏడుస్తా ఉంటుంది. వాడగీసిన డ్రాయింగ్స్. తం దగ్గిరే ఉంటాయి కదా ఏడుస్తా ఉంటుంది. ఇంకా హీరోతో మంచిగా మాట లడదు. హరోకి ఎందుకు మంచిగా మాట్లాడట్లేదు అది దీని అడుగుదామని ఇంట్లోకి వస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటిలోకి.
ఆ వడికి కూడా క్యూరియాసిటీకు ఎక్కువ ఆపోయింది ఇంకా
ఆ క్యూరియాసిటి ఎక్కువ ఐపోయింది ఆ ఎంగ ఆ డ్రోయింగ్ చూస్తాడేమో తెలిదు లేకపోతే అది చెప్పేస్తుందో తెలిదు కానీ ఇప్పుడుంగ కథ రివీల్ అవుతుంది ఏమంటే హీరో కూడా హీరోయిన్ కి కాలేజ్ టైమ్ నుంచి ఇష్టం.
బా బా వాట్ ఏ ట్విస్ట్.
ఆ హీరోయిన్ ఎట్లయితే చెప్పాలినుకోని చెప్పలేకపోతుందో సేమ్ హీరో కూడా చెప్పాలనుకుని చెప్పలేకపో పోతాడు సెము ఆ లిఫ్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందంటే దీనికి గుండె కొట్టుకుంటా ఉంటుంది వాణి గుండ కూడా కొట్టుకుంటా ఉంటుంది అది కూడా చూపిస్తారు హీరో కూడా జాగింగ్ చేసే అలవాట్లేదు అది చేస్త నేమో దాంతో పటిపోయి మా మాట్లాడదాం అనేసి హీరో కూడా జాగింగ్ చేస్తావా అని అడుగుతాడు
అ ఒక రాయి వేయ్యాల అంటారు కదా రాయి కొడతా అండళ్ళ ఏదో తగులుతుంది అని ఉ
అతుద అమ్మ ఏమి అట్లా అంటే ఎందుకు ఇలుస్తాను అంటే చెప్తుంది అట్లా చూసానంటే లేదు తనకి నేనంటే ఇష్టం అంటే అంత అది చెప్పింది అంతే కానీ నీకు వేరే వాళ్ళంటే ఇష్టం అనేసి చెప్పి వచ్చేసాను అని చెప్తారు అని చెప్తాడు
ఓ ఓ
అట్లే ఇంకా వాళ్ళు మంచిగా ఆ ఉంటారు ఆ వాళ్ళు క్లోజ్ అవుతా ఉం అంటారు సినిమాకి వెళ్తారు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింటారు ఏమో ఆ చెప్తారు లే కానీ సడన్ గా ఏం జరిగిపోతుంది హీరోకి యాక్సిడెంట్ అయితుంది
ఎట్లా
హీరోకి అదే ఆ ఆక్సిడెంట్ మామూలుగా బండి లో వెళ్తున్నప్పుడు తన దగ్గరికి స్తుంటాడు అడు యాక్సిడెంట్ అయి తుంది ఇద్దరుకి ఇతునా ఇద్దరిక అవుతుందేమో కానీ అది మంచిగా బయటకు వస్తుంది వానికి మాత్రం కోమలోకి వెళ్ళిపోతాడు కానీ వాళ్ళ పేరెంట్స్ కి హీరో కోమాలోకి వెళిపోతాడు హీరోయిన్ పేరెంట్స్ కి హీరో అంటే నచ్చడు అందుకని హీరోయిన్ కి ఏం చెప్తారు కోమలోకి పోయింటే చనిపోనాడని చెప్తారు అది అది పిల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఏడుస్తుంది ఉమ్మో నరకం చూసింది పాపం అదైతే మళ్ళా ఇవన్నీ మర్చిపోతుందేమో ఇవన్నీ మర్చిపోతుందేమో అని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపిస్త పంపిస్తారనమాట దాన్ని ఆడు కూడా ఏం మారదు అది అయినా ఇటుగా ఇప్పుడంటే అప్పుడు ఏడుస్తా తా ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా ఫైనల్లీ డిసైడ్ అవుతుందనమాట చచ్చిపోదాము అనేసి ఫైనలీ చచ్చిపోదామని పోతా ఉంటుంది ఇప్పుడు సె కెండ్ హీరో ఎంట్రీ అనమాట
సెకండ్
సెకండ్ హీరో ఎంట్రీ ఇప్పుడు
అహా
ఆ చచ్చిపోదాం అని వెళ్ళిపోతా ఉంటుంది ఆ అదేదో పడేసుకుంటుంది అన్నమాట వాడు పడేసుకుంటే అ దాని కిిద్దామనేసి వాడు దాని వెనకాలే వెళ్తాడు ఆమ దూక బోతుం టే ట్రైన్ దగ్గర ఉంటే వాడే కనప అట్లా సేమ్ అప్పుడు లాస్ట్ లో ఆమా ట్రైన్ దగ్గర ఎట్లా చనిపోవాలని ట్రై చేస్తుందో సేమ్ అట్లే ట్రై చేస్తుంది ట్రైన్ దగ్గర కానీ వాడొచ్చి కాపాడతాడు సె కండ్ హీరో
అహా
అప్పుడు ఎందుకు ఇట్లా వీళ్లు చే స్తునవు అని చెప్తే అది చెప్ తుంది నాకు హ్యాపీనే లే దు నాకు ఇట్లా ఇట్లా జరిగిందని వానికి చెప్తుంది ఆ కథ అంతా వాళ్ల స్టోరీ మొత్తం
అహా
అవును వాడు మళ్లీ ఏం చేస్తారు అహా చనిపోదు ఇంకేం జరుగుతుందంటే వీడు కొత్త లైఫ్ ని చూపిస్తాడన్నమాట ఈ హీరోయిన్ కి అగా ఆ మళ్లా ఆమెని ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి తీసుకొని వస్ స్తడు
మ్మ్
బయటికి తీసుకొని వస్తాడు ఇంకా ఇంకా వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అయితారు ఆ క్లోజ్ కావడానికి చాలా రోజులే పడుతుంది కానీ క్లోజ్ అయితారు మ్ హీరో వచ్చేసి సెకండ్ హీరో వచ్చేసి హీరోయిన్ ని వాళ్ల ఇంటికి కూడా పిలుచుకొని పోతాడు వాళ్ల అమ్మ ఉంది హీరోకి హీరో కి ఇంకొ సెకండ్ హీరో వాళ్ళమ్మకి ఆ వాళ్ళమ్మని పరిచయం చేసి అట్లంతా చేస్తాడు కానీ ఒకరికొకరు చెప్పు కోరు మళ్ల లాస్ట్ కి వీళ్ల ఇద్దరికి ఇష్టమే
ఆ ఇప్పుడు లాస్ట్ కి ఆమె ఎందుకు కు ఆమె ఎందుకు అక్కడ ట్రైన్ దగ్గర వెళ్లి అట్లా చేసుకుంటుంది
ట్రైన్ దగ్గర ఎందుకు అట్లా చేసుకుంటుందంటే వాళ్ల పేరెంట్స్ చెప్పా కదా ఆమె చానా ఫీల్ అయింది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఫస్ట్ హీరో చనిపోవడం వల్ల అని కొమాలో కి బయటకి వచ్చినాక వాళ్ల పేరెంట్స్ తనని పిలుస్తారు అన్నమాట అంటే చానా బాధపడింది మా వల్లే బాధప పడింది అనేసి ఫస్ట్ హీరోకి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని తనని పిలుస్తారు
ఆ
సె అ పిలుస్తారు అది చూసి షాక్ అయిపోతుంది ఫస్ట్ హీరోని
ఆహా..
ఫస్ట్ హీరో బతికే ఉంటాడు, కానీ సెకండ్ హీరో అంటే ఇప్పుడు తనకిష్టము ఫస్ట్ హీరో కి ఆ సెకండ్ హీరోకి ఆ మాట చెప్తుంది అది. సెకండ్ హీరో ఏం చెప్తాడు? సరేలే తనకి చానా ఇష్టం కదా తెలుసు కదా? సరే చేసుకో అది ఇది అని చెప్తాడు అది కూడా ఎంగేజ్మెంట్ వరకు పోతుంది. లాస్ట్ కి దనికి తట్ కోలేదనమాట వీడికి సెకండ్ హీరో వచ్చేసి చానా బాధపడతాడు.
మ్మ్
ఆ వాళ్ళమ్మ వచ్చేసి చెప్తుంది తన పెళ్లికి వెళ్ళొద్దు అన్నా కూడా వెళ్తాడు వాడు వచ్చేసరికి వాళ్ళమ్మ చచ్చిపోతుంది. ఏంది హీరో వాళ్ళమ్మ?
ఆ అయ్యో